హలో హలో ఆ వినబడుతుంది
జనిస్
ఏం లేదు ఖాళీ మీరేం చేస్తారు
మేమ ఏమి లేదురా కళి అందుకే ఏం చేస్తారని చేసిన
తిినారను
ఆ
ఆ తిన్న
ఎంగ మావి ఎలా పప్పురా మీది
మాది ఈరోోజు బెండకాయకరి
అవునా పిల్లలు ఏం చేస్తారు
ఆ పెద్ద మా అక్క మా అత్తగారింటికి వచ్చింది మా చిన్న ఈన్నే ఉన్నది
అవునా
తమలు వళిం జత్తలు
తమ్న వాళ్ళ స్కూల్ క వెళ్ళరరా
ఈ
ఆ ఈరోజు ఎక్కడ ఉన్నావు
మామ్మ వాళ్ళ ఇంటి కాడు ఉన్న
అవునా అమ్మ వంచి కడందవా మ్యానేంజ ఇస్తున్నా
మా ఆయన వర్క్ వేయండు జా అదే పని చేస్తాను
ఆ ఏ మాకురా
అది వరంగల్లా అది మార్కెట్ లో నాట బీల్స్ కొట్టాడ అమాట
అవునా
మిర్చి బస్సాలు
అవునా అంటే వెళ్తేగా నువ్వు మీ అమ్మ వాళ్ళర దగ్గరనే ఉంటావా
లేదు ఉన్నా ఆడ ఈడా ఇగా అత్తగ అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఇ కాడ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటా
ఆహా ఆ పీఠ ఎంతవ ఇక
ఆ ఈ ఒక్క కాడు ఉంటే బోరు కొట్టదు
అనా
అందుకోసం వాడేయడం ఉంటాయి
ఆ అైగర ఉంటావా
ఉ అయింది మీరయింది మధ్యాహ్నం
మధ్యాహ్ంం తిలేదరా ఇంతే ఇబడదాక మ బిడ్డ వస్తాముతడు మాట్లాడుతుంటున్నా ఏదైం
ఆ బాబా ఇట్లాంటి పోేడి
ఆ ఉన్నాార ఉన్నాడు
ఆహా
అది
ఎన్ని టాస్కులు అయిపోయినాయి
నా ఏడ రియల్ని స్టార్టయినా నేను
నాతోనే ఫాస్ట ఆహా
అంతైపోయనంక విద్యు పొద్దున్న
నేమ్స్ మన్సన్ చేయొద్దట
ఆ అదే అదే మల్లనువ్ అడిగే వరకే నేను చెప్పిన
ఆ పెళ్ళికొస్తలేవా
పెళ్ళికోచ్చుడే పెళ్ళికి రాను గని రిసెప్షనిక్కొత్త అక్కడ దాకా పిల్ల లాంటి ఇబ్బంది అయితదని ఏ రావట్లేనిగా
ఇరో ఏ లేదు నినేదపోత్ క పిల్లలు పట్టుకునీ గనీ ఇవాళ అది కదా రాలేదు మంగళస్నానం మంగళస్నానం కదా ఈరోజు రాలేదు కదా అని అడుగుతాన
ఆ రావాలంటే కష్టం అమ్మ
ఆ హన్నే ఉందా
ఇడ లేదు గనీ అన్న ఉంది గానీ మళ్ళా మళ్ళ ఒ స్తే మళ్ళ ఇబ్బంది అయిది ఇగ రిసెప్షన్కోచ్చిననుకో అటొక్క రోజు ఉండొచ్చు మల్ల ల రావచ్చు అని ఇగ రాలేదు మళ్ళీ ఈరోజు పోతే మళ్ళా తమ్మిన వాళ్ళ స్కూల్ పోతాయి
ఇగ ఆన్ ఇంచోళి పంపియొచ్చు గద
ఇగ ఆనుచెల్లరటా అసలే
ఎందుకట అడుగ పేలు
ఇగ నుంచెల్లరాట ఎందుకో ఇగ ఇక్కడ అమ్మమ్మల్ అంటే అట్లు ఉంటది కదా స్కూల్ క పోద్దు డుమ్మ కొట్టాలని ఆడికొతారయే
ఇ స్వేత్ త వల్లుగిట్ల ఇంచలి పంపిస్తల్లు కదా అని అంచె ఆడి ఆడుంటే ఆడించలి ఈడుంటే ఇంచలి పంపితల్లు గదా అనేసి
ఆ వాళ్ళకి అట్లుండదురో మావాళ్ళు ముదుర్లు
ఆ
మా చిన్నోడు అయితే ఇంక ముదురు వాళ అంటాను కదా నీ ఇక్కడి కొత్త కూడా పోవాలన్నా అనన్ టాన్డు
ఆహా
మా పెద్దనా నుంచి పంపినా పోతాడు కానీ చిన్నేన అసలే పొడ్రా అట్లానీ కూర్చుడు అయింది ఇగ ఆ రోజు అటోచ్చి ఆ పోరా అంటే బ్యాగులేత డాడీ పోరా అంటే నేను పోనే పోను అసలకే పోన మే పెట్టుకున్నారు ఏడ్చిందిగా ఎడితే సరే అన్నట్టు ఇటుతోల్న ఎక్కడ నాల్రోజులున్నా ఇటు ఒచ్ తే కద ఒచ్చి ఇక్కడ రొండు రోలుంది మళ్ళా తర్వాతకిఇ గ హాస్పిటల్ తీసుకపోయినప్పుడు పిల్లల్ని తీసుకోపోలేదు ఇగ
ఉహు ఒక నాలురోలు ఉన్నాయి పాపం పని ఎట్లా చేసుకుంటాంది అమ్మమ్మ
ఆ ఇగ చేసుకుటంటె ఇక చిన్న చిన్న ఆయన చిత్తండు ఇగ తమ్ముడు
లే మొన్న నేను అటు సైడ్ పోతే ఇటు మా ఇంటి పక్కకింటి వాళ్ళ ఇంటికి కంచ సుత్తె మీ డాడే ఏ పంచేతంగా
ఇ
ఆ వృత్తలేనట్ ఎవలో అన్నారు నాతోని మా ఇంటి పక్కనీ వాళ్లన్నారు అన్నారు మా ఇంటి పక్కనీ వాళ్ళు అన్నారు ఆకిలే వుడ్ అత్తలేరు ఆ ప హై పిల్ల నల ఉంండ అయిపోయింది అని అన్నారు
ఆ నాలుగుల ఐదు రోజులుద్దా
ఆ
పిల్లల స్కూల్ ఉండే నాకు ఇక్కడ వర్క్ ఉండే ఎట్లాత్తాద
ఆ ఇల్లు పని అయిపోయినా మీది
మా ఇల్లు పని అయిపోనా ఇంకా ఉన్నరా ఇంకా ఇల్లు పని అయిపోవడానికి ళ్లు టైం పడుతుంది దానికి డబ్బు లు కావాలి మనకుడ డబ్బులు ఎంత బడ్జెట్ పచ్చిత కడ కట్టిన మళ్ళీ ఇంకా వేరే కడ దేవాలి తెచ్చి స్టార్ట్ చేయాలి వర్క్ స్టార్ట్ చేయాలి ఇ
నా ఇదిదు అంటే అప్పుి అ పావన్ పిం చయాతో పిండితో రెండే అయిపోయినాయి
నందే ఇతేనే
ఆ నేను నా బిడ్డ సెల్ అయితేలే అందుక ఈ రోజు అక్కడ పంపించ చ్చన బిందని
అంటే ఈ టాస్క్ ఎవరిక వచ్చింది ఫస్ట్ అక్క కౌచిందా అరి అక్క కౌచి రావద్దని కూడా మనకే వస్తారు ఎలాంటి
మాక్ వచ్చినాఐ
ఉహు
ఏ ఊ పని చేయలేదు కానీ ఏమో వచ్చినా కానీ ఆమె స సరిగా ఆ జీరో పడ్డ ఆట అప్పుడప్పుడు ఎక్కువ మాట్లా మాట్లాడలే అ ఫోన్నా వాడతలేదు నాతో రెండు మూడు సార్లు ఫోన్ చేసింది కానీ వాయిసినమాడ తెలిదు ఆ పెట్టుకున్నదో బాబాయ్ నెంబర్ పెట్టుకున్నది యాడ్ చేసింది అందులో వేపల నా నెంబర్ నా నా నెంబర్ పెట్టు ట్ందని చూస్తే ఆమె ఆ నెంబర్ లేద బాబయ్ నెంబర్ ఉంటే బాబాయి అబ్బాయికి ఫోన్ చేసి అది ఆ నెంబర్ యాడ్ చేసి చెప్తే మాట్లాడినాము ఇక
అ వాట్లాయితే రిస్క్ ఏ నెంబర్ ఎకైనా ఒకే నెంబర్ ఇచ్చుకోవాలి అట్లా ఇబ్బంది అయితే నేను కూడా ఇే నంబర్ ఇప్పుడు బాది ఈ నెంబరు నేనే వాడతా అంటే అప్పుడు నా ఆధార్ కార్డు చేంజ్ కాలేదు అన్నట్టు చేజ్ కాకపోతే మళ్ళా ఎట్లా అని మళ్ళ చేంజ్ గా తీసుకున్నా మళ్ అదే అతుద అని నక్స్ట్గా బాబాయ్ పేరు మీద తీసుకున్నా తీసుకు కని అదే యూజ్ చేస్తా దేనికైనా నాది ఆధార్ కార్డ్ లో అయి దేనికైనా ఇద ంక్ ఉంటుది నెంబర్ బ్యాంక్ దనా ఇదే ఫోన్ పే నబర్ కూడా ఇే అ
బాబయలురాది
ఆ అప్పుడు స్టార్టింగ్ లా మనదర్ చేంజ్ కాలేదు కద రా మ్యారేజ్యినా కొత్తలో చేంజ్ కాలేదు అన్నట్లు
ఆ
అలా అని ఆన నెంబర్ మీద ఆయన పేరు మీద తీసుకున్నా నా పేరు మీద్ది పాతెంబర్ది అత్తమ్మ వాళ్డత నేను వాళ్డ తెలి నా ఎంబరి మ చిన్న సైలి ఉంటద నెంబర్ అప్పుడు అప్పుడు ఫోన్ చెత్ పవనాక నెంబర్కు స్టార్టింగ్ లో ఆ నెంబర్ ఉండే ని అన్నిటికిీదే యాడ్ చేసినాం మళ్ళా దేనికే మేసేలు వా అన్ని మన ఎప్పరాదు ఈగ హన్నిటికి ఇదే నెంబర్ విట్ కష్ నా నేను
ఆ
ఆ
ఏ లేదు మడా అడి ఇప్పుడే భూపాలపెల్లి పోయోచిన్రు బండి కరబైయిందట
ఆ
ఇగ రిపేర్ చేయించుకొని ఒచ్చిండు
అవునా మీ మమ్మేటు వోయింది
మా మమ్మీ ఇంటికన్నే ఉంటుంది ఆ కాలూ కొంచెం ఇరగలేదా అవేది ఏలు
మామ్ ఈ ఇలికేగంత మా అమ్మకైతే గోరంగా తాకింది అసలు గోరం అంటే గోరం నాకే మా అమ్మే అన్నది ఇక్కడికి రావే అంటే ఏ పరువులు తీరలేదు ఏం తీరలేని నువ్వు ఏడుంటే చెత్తనవా అని అంటే రమ్మంటే రానంటంది ఇగ ఈ సారి రి పల్లికాయ చేటెసిరమ్మ వాళ్ళు
ఆ
ఇగ పల్లికాయి పీకిన ఇంటికోచ్చినాం
ఉహు మరి నీ కాడనన్న నాలుగు రోజులు రమ్మను ఉంటుంది నాల్ రోజులు
నాలు తగ్గేదానికిండు ఉన్నా పర్లేదు గానీ మా అమ్మ ఊకే అటే కొట్టుకుంటది ఊ గాల్లాకు
ఆ ఇవాళ ఇలా ఇంటికాడ ఆడపిల్లలు లేదు గా పంజె తనికి అన్నం కూర ఉండతనికి ఎట్లా అనుకుంటదిగా ఏ ఉ
పోవే ఉంటాయి అక్కడ అంటే నాకు సెల్లు లే సెల్లు కావాల నేను అన్న కదా అమ్మకు అమ్మకాడ టచ్ మొబైల్ ఉందిరా మా అమ్మకు అయితే నువ్వు అడుండి పది పదిహేను రోజులు అడుండి అట్లా అమ్మకు సెట్టయ్యేదాకా అడుండి ఆ కాలేజ్ వోయేటప్పుడు పెద్దమ్మ సెల్లు పట్టుకొని పోవే చిన్న సెల్లు కూడా ఆ సిమ్ము మ్ము అమ్మది అల్లా ఎసుకుంటది నువ్ పట్టుకొని పోవ్ అని చెప్పిన నేను
తీసుకుంటానికి ఏమైందటా మరి నాల్ రోజులు ఉండి ఇడా
ఆ అద్ చేతకాదు ఇద్ చేతకాదు ఇగ పనికిపోతా ఉన్నది ఇగ ఆ ఇగ ఆమె ఇష్టం ఇగ మా అమ్మల్లోకి కూడా ఇంతవరకు దెబ్బతాకిన కాంచి పోలేదురా ఇంటికి
ఉ ఆ
హ్మ్ పోలేదు చేయలేదు అట్లైందిగా
మీ చిన్నమ్మ వోయి జూడ్లేదా
చిన్నమ్మ వోయా చూళ్లే ఈ నిన్న పోతునంటే నిన్న ఏవళ్ళు తీసుకవోయేటోల్లూ లేరని సప్పుడేకనే ఉన్నది తమ్ముణ్ణివాళ్ వాళ్ళ తోని పోతే అయిపో వచ్చిరు నిన్న ఇటూ పోవే అంటే సరే పోతా అన్నది మళ్ళ ఏవైయిందో అల్లా వోలేదు ఇగ ఆమె ఇష్టం అని సప్పుడేకుంన్నారు
చేయి ఎట్లా ఇరిగింది మీ మమ్మీది
ఉట్టిగానే పొద్దునదంక పల్లికాయి దెంపిందంటా కా ఖాతం ఇగ వచ్చటప్పుడు అంటే బండి దిగేటప్పుడు అమ్మోళ్ళు ఇక్కడ ఎత్తువో షిన్రూ కదా గడ్డలాగా ఆ అంటే మూల పోషేటప్పుడు హ్మ్ అటు దిగేటప్పుడు ఆ వన్ సైడ్ అయ్యే వరకు కిందవడ్డది ఆ అట్లాయి
చెప్పుకుంటే బాధా అయితది వేస్ట్ రా
అట్లయింది